హలో నమస్తే అండి
నమస్తే ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
అంటేదంటే
తిన్నారంండి
ఇంకా లేదండి టూ రెండింటి వరకు తింటాము మేము
ఆహా పిల్లలు తిన్నారా అండి
లేదండి పడుకొని ఉన్నారు
అ ఆ నేం తినలేదండి ఇంకా నేను ప్రజెంట్ అయితే కాీపిస్తున్నా సే లోప చేస్తున్నా అసలు కొంచెం బిజీ వర్క్స్ ఉంటావి చేసుకుంటూ ఉంటా మీరు ఏం చేస్తున్నారంండి స్పెషల్ హలో హలో హలో హలో హలో